హాయ్ అండి బాగున్నారండి బాగున్నారండి
హాయ్ అండి కుప్పల బాలండి చెప్పండి హలో
అన్న అడి
హలో బాగున్నారా అండి
హలో బాగున్నారండి
హలో
తారు బాగున్నాం
అవునండి మేము సూపర్ ఉన్నాం సూపర్ గా ఉంన్నా అండి మీ మీరు మీరు ఎలా ఉండరు డు
నేను బాగున్నామండి తిన్నారండి
తిన్నామండి
ఏం తిన్నారండి ఫుడ్డు ఏం తిన్నారు ఈరోజు సండే వచ్చేసి మా ఇంట్లో చికెన్ చేశాారండి
మా ఇంట్లో ఈరోోజు అనుమ పప్పు చారు చేసారండి
అవునా అ ఒకసారు మీకు ఫుడ్ చేయడం ఎలా అని తెలుసా అండి మీకు
బ్రో నాకు అన్నం చేసేది వచ్చు ఉడుకు నీళ్లు పెంచేది వచ్చు గుడు కోడి గుడ్లు ఉడికించేది వచ్చు
ఈ అన్నం చేసేది ఎలా చెప్తారంండి మీరు
ఏం లేదండి ఆ భీము లోకి నీళ్ళు వేసి ఉడికిచ్చేసా అంతే
మాకు చికెన్ చేయడం రావచ్చండి చికెన్ చేయడం వచ్చు తర్వాత ఇంకా చాలా వంటలు వచ్చండి నాకు
అవునండి చికెన్ చేసేది ఎట్లా అండి నేను రాసుకుంటా ఆ చెప్పండి ఒకోటి ఒక్కటి
చికెన్ చేసేది చాలా ఈజీ అండి చికెన్ చేసేది ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మ ఫస్ట్ చికెన్ చాప్కి వెళ్ళి ఇప్పుడు చికెన్ తీసుకురావాలండి ఫస్ట్
అవునవునండి ఓకే ఓకే
తరువాత దాన్ని కడిగి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పసుపు కొంచెం పసుపు అంతా పూసి ఒక గిన్నె పెట్టుకోవాలండి ఫస్ట్
ఆ
తర్వాత వచ్చేసి ఒక ఒక మేము చెప్పగా ఒకసారి చేస్తానండి ఒక ఆర్డర్ ఆర్డర్
ఓ ఓకే ఓకే ఆర్డర్లు వంటలు ఇవన్నీ చేశారు కదండి అది
ఇవన్నీ చేసామండి అప్పుడు నేర్చుకున్నానుండి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక బాండ్లే తీసుకొని బాండ్లో ఉల్లిపాయలు కరవేపాకు కరివేపాకు నూనె అంతా పోసుకొని బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకొని తర్వాత ఆ ఆ హలో
ఉమ్
ఉడికించింది తర్వాత దాంట్లో చికెన్ వేయాలి
ఉమ్
హలో ఆ చికెన్ వేయించిన తర్వాత వండి వచ్చేసి చూసుకోవాలండి బాగా ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఒకసారి
హ్మ్ హ్మ్
తర్వాత ఉడికిన తర్వాత మొత్తం చికెన్ ను కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కకు పసుపు
నాకి కబాబ్ తె చేసిస్తారా అండి మాకు కబాబ్ అంటే చాలా ఇష్టము
కబాబ్ చేసేది నాకు నేను నాకు తెలియదు కానీ మా అమ్మ మా నాన్న చేసేటప్పుడు నేను ఒకసారి చూశానండి ఎలా చేయాలి ఏంటి అని అది తప్పితే నేన్ నేన్ నాకు తెలియదు నాకు కొంచెం కొంచెం తెలుసండి ఎలా చేస్తారు పూర్తిగా నాకు అసలు తెలీయదండి ఎలా చేయాలి
మీకు సాంబార్ చేసేది మాత్రమే వస్తాదండి
సాంబారు చేసేది వస్తుందా అన్నం చేసేది వస్తుంది అన్నం చేసే కూర్చుంది కదా మీకు ఇంకేం వస్తుందండి ఇక మిగిలిన టైంలో ఏమేం చేస్తారు
నాకేం వస్తుందట ఇక్కడ నేర్చుకున్న ఇప్పుడు నేర్చుకున్ అంటే ఇప్పుడు చేసుకొని నెమ్మదిగా తినొచ్చు అంటే నేర్చుకునే దాంట్లో ఇప్పుడు ఉంది టైము
అంటే మీ అమ్మ చేసేటప్పుడు మీరు చూడరండి మీ అమ్మ ఏం వంట చేస్తుంది అని
లేదండి నేను ఒక కోర్స్ తీసుకుందామ అనుకుంటా ఉన్నాను హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అడగ్గా నేర్పిస్తారు ఎలా చేయాలి ఏం చేయాలి అని బాగా నేర్పిస్తారు దాంట్లో వేసుకుందామా అనుకుంటా ఉన్నాను అన్ని రకాల వంట లు అన్ని వెరైటీలు అంతా నేర్పిస్తారు అన్ని నే తీసుకొని మనం బాగా చేసుకొని తినొచ్చండి టైం టైంకి
అప్పుడు నేను కూడా నేను కూడా చికెన్ ను అది చికెన్ చూస్తున్న కబాబ్ వచ్చేసి అప్పుడు కబ కబాబ్ పౌడరు ఆ తర్వాత కాన్ఫ్లవర్ ఇప్పుడు ఎగ్గు అట్లా మొత్తం కబాబ్ ప్యాకెట్లు అంతా మొత్తం మిక్స్ చేసేసి కాసేపు చికెన్ నీ దాంట్లో పోసి ఊరు పెట్టి ఈ తర్వాత నూనె బాండీలో పోసి నూనె కాగిన తర్వాత దాంలో మా అమ్మ వచ్చి చేస్తుందండి చాలా బాగుంటుందండి నేను అప్పుడప్పుడు మా అమ్మ చేస్తుంటే చూస్తాను కానీ నేను నేర్చుకోవాలండి వ ఆ చాలా బాగా నేర్చు ఎందుకంటే ఫ్యూచర్లో వంటలు చేస్తే ఇంకా ఒక
అదే ఫ్యూచర్ లో ఒక వంటలక్క వంటలన్నా అన్నా అవ్వచూ
కాదండి ఫ్యూచర్లో ఇప్పుడు ఫూచర్ తినయి తర్వాత ఇప్పుడు ఈ ఇప్పుడు మీ వైఫ కాది ఎవరికైనా కానీ వాంటకి బాగలేదు ప్రదానికి బాగలేదుంటే మీరు చేయొచ్చు కదా అలా నేర్చుకుంటే మీరు చేయొచ్చు కదా అలా
వంటలో ఫ్యూచర్ ఉందండి ఎక్కడన్నా రోడ్ సైడ్ వేసుకొని ఎక్కడనా ర రోడ్ సైడ్ చిన్నగా హోటల్ స్టార్ట్ చేది
అవునండి ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను వేసుకుంటున్నా అండి ఇప్పుడు ఇక్కడ గుర్తు గెట్లా ఫ్రెండ్ ఒక్కడు అదే బినెస్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ అదే బజినెస్సు వాళ్ళు వచేసి ఇప్పుడు ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ అండి ఇప్పుడు వాళ్ళు ఎన్నో చాలా బాగా అంటే ఇప్పుడు చాలా బాగా సక్సెస్ అయ్యారండి నేను చూస్తున్నాం కదా ఫస్ట్ పనికి వెళ్ళేవాళ్ళు పని నుంచి ఉంచేవాళ్ళు అవునండి బాగా నాకు కూడా చెప్పానండి అలా ఇలా నేర్చుకుంటున్నాన పనికి వెళ్లేటపుడు అంటే చేసుకోవచ్చిన చూద్దాం అని
రీసెంట్గా ఒక వంటలక్క అని బాగా ఫేమస్ అయ్యింది అక్క
ఆంధ్రాలో వచ్చేసి
ఒక లెగ్ ఒక లివర్ ఫ్రీ అంటా ఉంటుంది
ఆ అలా అంటదండి అలా అంటుంది తర్వాత అలా అనేసిలా ఫైనల్ లో థౌసండ్ రూపీస్ అనేస్తా ండి అది హార్ట్ అటాక్ అయిపోతుంది నాకు ఒకేసారి మీ థౌజండ్ అయి ఎక్కడికి తినంటే మూడు ప్లేట్లు ప్లేట్లు ప్లథౌసండ్ రుపీస్ ఎలా మాకు
మనమాటలు స్టార్ట్ చేసి బాగా కోటగా తీసుకుట్లా అవ్వాల నే
అదే అదే ఫుడ్ ఫుడ్లో కూడా అలా అవుతుందండి. అలా అలా మీరు ఇంకా ఇంకా ఏమే ఫుడ్ తెలుసండి మీకు బాగా చేసేది.
నాకు బాగా తినేది వస్తుందండి బాగా తింటాను. కానీ ఎవరు పెట్టేవాళ్ళు లేదండి
కదా మీరే చేయొచ్చు కదా మీరే ఒకసారి ట్రై చేయొచ్చు కదా ఇలా చేసు యమ్మా చేజేతాన్ని చూసి తీరి ఎలా
వాళ్ళకి సరిగా రాదండి చేసేది వాళ్ళు అంతా పాత కాలంలో ఇప్పుడు కొత్త కొతుక కొత్త ర రకాల వంటలుంతా వచ్చేసాయి. ఉహు కొత్త రకాల వంటలంతా చేస్తున్నారు కొత కొత్తగా పౌడర్లు అన్నీ కనిపెట్టినన్నారు వంటలకి ఇప్పుడు ఉ అదంతా కొత్తగా నేర్చుకురాలండి అంద్రూను ఇప్పుడు అంతా ఇప్పుడు కెమికల్స్ చాలయిపో పోయిందండి
మీకు సాంబారు చికెన్ సాంబార్ ఇలా
అవుట్ సైడ్ ఫుడ్ లో ఇప్పుడు తింటే అన్ని రకాల అవుట్ సైడ్ ఫుడ్ లో అంతా ఇప్పుడు అన్ని రకాల రకాల రోగాలున్నీ వస్తా ఉన్నాయి ఇప్పుడు
అవునండి వసా అండి చ ప్రపంచం పెరిగే కొద్ది రచ్చు ప్రపంచం డెవలప్మెంట్ అయ్యే కొద్ద్దీ ఇప్పుడు
ఇప్పుడు షగర్ బిపి అయిపోతా ఉండండి తిినని
ఎక్కువ అవుతుంది అనివ అయి ఎక్కువ అవుతుందిని తాజ పెట్టట్టతో బ బట్టి చేరుకుడాాల చాలామంది కేే పుట్టే క నికుుజాల
ఊ
పష్ ప్రే
కెమికల్స్ అంతా వాడ వాడద్దండి ఇప్పుడు ప్యాకెట్స్ మసాలా అంతా తక్కువచ్చాయండి మీరెక్స్ సొంతంగా మసాలా తయారు చేసుకోండి ఇప్పుడు ప్యాకెట్ లో బ్రాండ్స్ లో అంతా వస్తా ఉన్నాయో అంతా కెమికల్స్ అండి
హు అవునండి అంటే మీరు ఎలా చేస్తారండి ఫుడ్డు, మీకు ఎలా తెలుసు చేయడం.
నాకు రాదండి చేసి పెట్టేళ్ళు లేరండి
హ్మ్
అందుకే ఇప్పుడు కొంచెం సన్నం అయిపోయను సరిగ్గా తినట్లేదు సరిగ్ టైం కి సన్నమైపోయిండను
అంటే మీరే చేసుకోవచ్చు కదండి ఇప్పుడు
అదే అండి ఇప్పుడు యూట్యూబ్ చూసుకొని చేసుకుందాము అనుకుంటా ఉన్నాను. యూట్యూబ్ నుంచి నేర్చుకుందాం అన్ కుంటన్నాను బాగా నేర్చుకోని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి హ్మ్ ఆ వంటలక్క వంటలన్న ఇప్పుడు వంటలప్ప అమ్మ అనేది అదే మట్టి ఛానల్ స్టార్ట్ చేసి
అది చేయండి ఇప్పుడు దాంట్లో ఇప్పుడు బాగా కంటెంట్ ఒళే మంచి కంటెంట్ ఇస్తే బాగా డెవలప్ అవుతుందండి అవునండి కరెక్ట్
వీడియోలు చేయాలండి ఇప్పుడు వన్ వంటల్దంత
ఒకే అంటే ఇప్పుడు హ్మ్ డార్లింగే
యూట్యూబ్ లో నుంచి కూడా లైక్స్ ల్యాక్ష్ లో యూట్యూబ్ వీడియోస్ నుంచి ల్యాక్స్ లో అని చేస్తున్నరండి ఇప్పుడు
ఓకే అండి థ్యాంక్స్ అండి ఫుడ్ గురించి కొంచెం నాకు ఐడియా వచ్చి థ్యాంక్ యూ అండి
ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి